అయననా
బాగునను హౌ ఆర్ యూ
బాగు నేను కూడా ఏం చేస్తున్నా ఏంటి ఫోన్ చేయట్లేదు అసలు ఈ మధ్యన
నేన్ జాబ్కి ప్రిపేర్ అయితున్నాను దాని వల్ల బిజీ అయిపోయానండి
ఓకే ఓకే ఏం జాబ్ చేస్తున్నావు
మన ఏఐ గ్రాఫిక్స్ గ్రాఫిక్ డిజైనర్
ఆహా
దనికి
ఊమ్ ఆ
జాబ్కి అప్లై చేసినండి దానికి
ఓకే ఓకే ఆహా
అఓ
స్టడీ ఆపేసావా జాబ్ తో పాటు కంటిన్యూ చేస్తున్నావు స్టడీ కూడా
జాబ్తో పాటు కంటిన్యూ చేశాను అండి
ఓకే ఓకే మా బాబు కూడా ఎక్కడనా జాబ్ ఉంటే చూడరు మా బాబు ఖాళీగానే ఉన్నాడు ఇంట్లో
ఓకే నాకు ఆ మన ఇట్లాంటే ఏ ఐ కోర్సు వచ్చే మంచిగా ఉంటద అంటే అది
అవున
హ
ఉ అదే అనేసే వీడు కూడా ఖాళీగానే తిరుగుతున్నాడు నేను జాబ్ చేయడు అనేసి అన్నామని కాల్ చేసా అదే నువ్వు కూడా జాబ్ చేస్తున్నావ అన్నది మమ్మీ
అవును
ఆ అందుకోసమే కాల్ చేసాను ఇంకేంటి విశేషాలు ఎలా ఉంది హెల్త్ బాగుందా
అంత ఫైన్ ఆంటీ
ఆహా ఇంకేంటి విశేషాలు అదే జాబ్ విషయంలోనే బాగా మేము ఇదవుతున్నాము మా బాబుకు జాబ్ రాలేదు మామలు ఖాళీగానే ఉంటున్నాడు ఇంట్లో
ఆహా ఇప్పుడు ఏ అంటే ఏ ఐ వచ్చింది కదా అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అ
ఆ
అది నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానిట్లో
ఆహా నాకు తెలీదున్నాను అంతగాన్నా స్టడీ గురించి మేము చదువుకోలేదు అప్పుడు సరిగ్గా మీరైనా మంచి చదువుకుండరా అనేసింటే వీళ్ళు వచ్చి చదివారు జాబ్ అంటే ఏది అసలు రాయరు వెళ్లరు సరిగా పార్టిటీచ్కోసలు మలా
జాబ్ కి ఏమైంద అంటే చ జాబ్ కి ఏమైందంటే చాలా మంది దానికి టార్గెట్ అయిపోయారండి ఇప్పుడు చాలా మంది అంతా అదే చేస్తు సూ ఏదైనా చేసే యూనిక్ చేయాల ఆంటీ
అదే అదే
ఏదైనా ఎవ్వరు చెయ్యంది మనం చేయాలి
అదే అదే చెప్తున్నా నేను కూడా చెప్తేస నా మాట వినట్లేదు ఈ పిల్లలు పెదోడు ఖాళీగానే ఉన్నాడు బీటెక్ చేస్తాడు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు మ్మ్ అదే మీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉంటే చూడునానా వీడికి
ఓకే అ చెప్తాను ఆంటీ జాబ్స్ ఏమైనా అప్రూ్ అ అట్లా వస్తే ఇ చంటి ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ కూడా బిజినెస్ సైడ్ చూసుకోవాలండి
ఆహా ఓకే ఆ అవును మ్మ్ ఇంకేంటి విశేషాలు తమ్ముడు చదువుకుంటున్నాడా జాబే చేస్తున్నాడా ఓకే ఓకే ఆహా ఇంకేంటి తను ఆ చెప్పడాను
చాలా బెనిఫిట్స్ అనేది ఉంటది కానీ జాబ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే శాలరీ డిపెండ్ అయి ఉండాలి
అవును అవును
ఇట్లా ఉంటది అది మన ఇష్టం మీద ఉంటది
అవును నేను అది కూడా చెప్పాను బిజినెస్ పెట్టుకుంటావా మరి సపోర్ట్ చేస్తాము ఏదైనా పెట్టుకో అని చెప్పాము అది కూడా మాట వినం లేదు జాబ్ చేద్దాం అనేసి కొదిసేపు అంటాడు బిజినెస్ చేస్తాను అంటాడు
పార్ట్ టైమ్ చేసుకుంటే జాబ్ చేసుకోవాలండి బిజినెస్ ఏంటంటే అది మన డైలీ రొటీన్ ద బిజినెస్ చేసుకోవాలి
ఆ ఓకే అవును
జాబ ఏంటంటే ఊరికే ఆల మీదల మీద ప్పండే ఉండ స వస్త
అవును
బిజినెస్ అట్ల ఉండదు మనకి ఇష్టం వచ్చిన టై లో స్టార్ట్ చేయొచ్చు అన్ చేయొచ్చు
ఆహా అదే నువ్వు కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడునాన్న వాడితో
ఓకే ఆంట
కొంచెం చెప్పు ఒక జాబ్ మరి ఏదో ఒక మంది నీకు ఎ నచ్చితే అ కొంచెం సజెషన్ ఇవ్వు అేస మా మాట లెక్క చే లేదు మాట వినట్లేదు
ఓకే
మ్మ్
కానీ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది బిజినెస్ బిజినెస్ కి ఎళ్తుర్రు అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ వచ్చినందుకు చాలా మంది బిజినెస్ ఫీల్డ్ కే వెళ్ళిపోతుర్
అవును అదే
జాబ్ అనేది అందరు చేస్తారంటే యూనిక్ చేయాలి.
అదే అదే
ఇప్పుడు ఎంబిఐ చేసిన వాళ్ళు కూడా అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతరు.
అవును అవును నాన్న
ఎంబిఏ ఇప్పుడు చాలా మంది జాబ్ ఏమైందింటే, అది అందరికి వస్తది కొంతమందికి రాదు.
ఓకే
అట్లా చాలా మంది బిజినెస్ చూజ్ చేస్తారు.
ఆ
ఏమైనా స్కిల్స్ ఉంటే దా స్కిల్స్ బట్టి మనం కూడా యూజ్ చేసుకోవాలి.
అదే అదే నేను అదే చెప్పాను తనకు కూడా ఆ
స్పోర్ట్స్ గానీ దేని మీద ఉంటే దాని మీద, స్కిల్ మీద ఆ స్కిల్ పైన ఎల్పోతే మనకి ఫ్యూచర్ ఉంటదండి.
అదే అదే ఉం కొంచెం నువ్వు కూడా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయ్ నాన్న వాడు అసల్ వినట్లేదు. నా మాట. ఖాళీగానే ఉంటున్నాడు కొంచెం. ఇంకా ఏది అంకుల్ మాట కూడా వినట్లేదు. ఏదో ఒకటి జాబ్ అయిన చేసుకోరా ఏదో ఒకటి చేయరా అంటే అసలు విననే వినట్లే మాట ఇక సెల్లు చూసుకుంటా ఉంటాడు పొద్దాకా
అ ఓగే అంటి
ఊమ్ జాబ్స్ ఏమైనా పడ్డప్పుడు చూద్దాం మమ్మీ అంటున్నాడు. అవి పడినప్పుడు మనం చూస్తూ ఉండాలి. కదా మనకు కావాలన్నప్పుడు అవి రావు కదా అవి వచ్చినప్పు
ఏదైనా ఒకటి అచీవ్ చేసుకోవాలి. అవును ఏదైనా ఒకటి అచీవ్ చేసుకోవాలి. టైమ్లా మనము
ఊ మీరు అదే చెప్పాను
ఇప్పుడు టైం అనే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది.
అవును
ఇటు బిజినేస్ చూస్ కోవాలి ఇక్కడ జాబ్ కూడా వేసుకోవాలి అండి ఉంటే
అవును
లేదు ఫుల్ మొత్తం బిజినెస్ అం త మొత్తం బిజ్ బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి
అవును నేను కూడా అదే చెప్పాను సర ఏదో ఒకటి ఏదో ఒకటి డెసిషన్ తీసేసుకో జాబ్ అయినా చేసుకో లేదంటవ ఏదైనా బిజినెస్ పెట్టియండి మమ్మీ అంటే మేము ఏదైనా పెట్టిద్దామని అనుకుంటున్నాం చిన్న ఇలా ఎలక్ట్రిషియన్ షాప్స్ కాని
ఓకే
విన మన పెయింటింగ్ షాప్స్ అమో టె కదా షాప్స్ గాని లేక్ టే మన ఫ్లాట్ బిజినెస్నీ అవైనా చెయ్యి అంటున్నాము
ఆహా ఓకే అంటీ అది ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే మనకి నచ్చింది చేసుకోవాల అంటే ఇప్పుడు జాబ్ అయినా చేయాలి బిజినెస్ అయినా చేయ్యాలని లేదు ఇప్పుడు ఏదైనా మనీ కోసమే చేయాలి మనకు మనీ ఇంపార్టెంట్ ద జాబ్ అని బిజినెస్ అని గా
అవును అదే చెప్తున్నాం మేము కూడా మేము కూడా వాడు చదివించాం కదా మాకు కొంచెం అప్పులు ఉన్నాయి అవి కూడా తీర్చాలి కదా ఆ వీడ్ స్టడీ కి పెట్టాము ఏదో ఒకటి బిజినెస్సో మరే స్టడీయో మరి ఏదో ఒకటి చేస్తే మరి జాబ్ వస్తే మరి కొంచెం మ జీతం వస్తది కొంచెం వీడు సెటిల్ అయినట్టుంటాడు మనకు చిన్న చిన్న అప్పు ప్పులు ఉన్నాయి అవి కూడా తీర్చుకోచ్ మనీ ఇంపార్టెంట్ కద నానా ఖాళీగా ఉంటే ఎ ఎంత తిన్న ఏం చేసినా అరిగిపోతనే ఉంటది
అవునవును
ఆ
ఏదైనా ఒకటి ఉండాలి మనకి
ఆ అవును
ఇప్పుడు ఏదన్న చేయాల్సింది అంటే మనీ కోసమే అండి
అవును మనీ ఇజ్ ఇంపార్టెంట్ కదా ఈరోజు జు ఉన్న డబ్బు రేపు ఉండదు మన ఏదో ఒకటి బిజినెస్సో ఆ అదేదో బిజినెస్సో మరి జాబ ఏదో ఒకటి సెట్ చేసుకో చూసుకో అని చెప్తున్నాము అసలు వినట్లేదు మనిషి మాట ఆ ఏదన్నా అంటే అసలు మనిషిని కసిరిచ్చేస్తున్నాడు అదే నీకు తెలిసినోళ జాబ్స్ ఉంటే నువ్వు కూడా కొంచెం చూడునాన్న వాడికి ఆ సర్టిఫికేట్స్ ఏమైన్నా ఉంటే వాడు ఫోన్ లో పెట్టమని చెప్తాను నేను
ఆ ఆంటీ
హమ్ చూడు మరి నువ్వు కూడా సరేనా ఆ ఇంకేంటి మరి విశేషాలు తమ్ముడు ఎక్కడ చేస్తున్నాడు ఎక్కడన్నాడు తమ్ముడు
తమ్ముడు ప్లస్ ఇప్పుడు సస్టూడింగ్ ఆంటీ ఆ ఆంటీ
ఆహ్ ఓకే ఉమ్మ్
పడిపిస్తుందంటే మన ఇక్కడ ఫ్యూచర్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్
అవునా
అది ఇప్పుడు చేసే నార్మల్ జాబ్స్ క అయితే అంత సాలరీ ఇయ్యాడు మాక్సిమం మినిమం ఇంత ఒక సాఫ్ట్వేర్ జాబ్ నార్మల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పర్ మంత్ థర్టీ కే సార్ అంతే
అహా
స్కిల్స్ బట్టి ఉంటదంటే అక్కడ
అవును
మన టాలెంట్ ఏ చూపిస్త వాళ్ళు ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ బట్టి మనకి మంత్లీ పైసలిస్తారు
హమ్ అవును అ అదే అదే హమ్ స్టడీ అయిపోయాక చిన్నడు కూడా జాబ్ కి ట్రై చేస్తున్నాడా మరి
నా అంటే
ఉహూ ఇంకేంటి విశేషాలు
కదా అండి ఇంకా జాబీ అప్రూవల్ రాలేదు
ఆహా ఓకే
వచ్చినాక జాబ్ లో జాయిన్ కావాలి
ఆఆ అని
అది వచ్చాక జాబ్ లో జాయిన్ కావచ్చు
ఓకే ఓకే బాగున్నారా మమ్మీ వాళ్ళందరుూ బాగున్నారా
ఆ అందరరు బాగున్నారు అంటీ మీర ఎలా ఉన్నారు అందరు
బా ఆ బాగున్నాను నాన్న అదే మరి మమ్మీ వచ్చాక నేను అడిగా అని చెప్పు కొంచెం ఈ జాబ్ విషయంలో కూడా మర్చిపోక మరి ఆహ్ మరి ఇప్పుడు నువ్వు కూడా కాల్ చెయ్ నాన్న వాడికి కాల్ చేసి అరే కొంచెం చూసుకో జాబు అలా ఉట్టిగ ఉండకు మనీజ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి వాడికి కూడా ఒకసారి చెప్పునాన్నా మా మాట వినట్లేదు
ఓకే ఆంటీ చెప్తా ఆంటీ
వచ్చేవాడికి సరేనాన్న మరి ఉంటా
ఆ ఓకే ఆంటీ సరే బాయ్ అంటి
ఆ బాయ్